ఉ సాటర్డే వసా
ఉ రమ్మని చెప్పు వోళ్ళని పీకో నాలుగు
చెప్పా
హు
ఇంకా
కానీ ఈ నాలుగు రోజుల్లో రాకపోయినా కానీ మనం పోయే లోపల ఒకసారేనా అట్లా చేలో తినాలి అనిపించింది
ఏంది చేన్లోన మా చేన్లో
ఉహు అదే
బాటూలు వదిలేసింది ఏం పాటలుమా ఉగాది రమ్మన్న
నేనైతే పిలుస్తా అవును
ఎట్ల కాల వేడి అక్కడ
హు
హు ఓ నా బండి పేరు రాస్తావా రాయవాడ నేను ఏదో కామెడీగా అన్నాడాపితో నువ్వు వెళ్లి పోయినావు ఏం రష్మి ప పాప పిచ్చి లేస్తుంది చలి వేసుంటాదా నీకు తిన్న రోషిని నేను వచ్చి నాలుగు ఐదు గంటలకు తిన్న లైట్ గా మధ్యాహ్నం ఫుడ్ ఊ ఏడున్నరకు రెడు గంటలు పెట్టా మూడు గంటలు పెట్టాల్సింది చా హు ఇంకా నాకు ఇంకో అప్ లో స్పీకర్ వస్తది ఈ అప్ లో స్పీకర్ రాదు బాధదు
ఎందుకె మాకు అస్సలు మాకు ఏ రానే రాదు మేమేం చెపుతాము
ఆ హలో
ఆ
హు ఇప్పుడు చెప్పు ఏమన్నా ఉంటే
మా కూడా రాదు మేము ఏం చెప్పుకోవాలి అన్నా
ఏం రాదు
స్పీకరు
ఉ సౌంన్నేదె సార్నవ, బాపే
లహరి ఐదు మందిటి చ్చేస్ స్సందా
ఎంది కేటలే
ఐదు మందికి
చేయటంలె నాకు రోజు రొంజు ఏష్టపడిపోత అమ్మాయ్ ఐద్ చేస్దద ఉహ్ ఇంకా ఓ ఉ గేమైతే
సెలన్ మాచ్చొచ్చయ
ఆ సెలైను పద్ద్వన్ పదిన్నర దాగ ప ట్టవ, నేను ప్చ్ పది కంద అయిపోయోద్దంలె ఎందుకు అంత అర్థగంట ఎవ్వున్నదిలెని ఇంకొంజం పాజ్ పెట్ట్న, అది తొమ్మిదిన్నరకి అయిపోయింని, తొమ్మిదికె అయిపోయిందది, అందుకె నెయ సలేేస్సన్న సరే అస్సఏ ఎక్కువ బట్టపో చలేసిందా, అన్నటికి ఇంకా
ఎంతవయసుంటాది.
ఆయన్క ఎనవై, ఎనవై మూల్గనాల్గుంట ఉ, అయ్ ముసుల్లు స్కాంమ్ల వాళ్ళు బాగా నరాలు ఉంటాయ్, వాళ్ళు గమ్ము ఉంటారు గుచ్చిన కూడా, ఉ
నేను నేచ్చున్న కేమ్లా పెట్టెది.
ఉ అదేదో ఆట వస్తద అ విలేజ్ స్కన్ గేం బొమ్మ నాకే రాదు నీకొచ్చన్ నమ్ముత్త నేనా
వంశీ ఇసార్ నువ్ హాస్పిటల్కిరా
వద్దిలే సామి నా ప్రయోగల్ చేయకు మో
సార్ సౌమేష్ గుచ్చేన్ థెల్సా నిన్న రెండు సాల్లేమో గుచ్చిన ఆ
వాడికి గావట్టి గుచ్చ్నవ్.
నీ థెల్సా అంటె నేను ఆశ కూడా గు చ్చేది నాకు నేర్చుకుంటాంటే ఇచ్చింది చి
ఉ హా నువ్ అస్సర్ గుచ్చవ్ కదా మేము మనుషులమా
ంటే నిన్ను నేను ఆ అంటే ఆశ
నాక్ ఓ డ్రెస్సు డౌట్ర ఎందుకు వర్షిని కాసాక అంతిష్టవ్. ఉ మలాగాలుస్స్ అట్ట రూమ్ మల్లగాలి స్స్ అట్ట
ఎట్ల ఆలోచిస్సరు మీరు
చ్ అంత వద్దు ఆమె ఏ కలర్ జవుత్నావు.
నేనట్లా అనిగ అట్ల, ఎట్లా వంశీ
ప అధవుతుది నీకెందుకు సార్ అంటే
నార్మల్ గా ఫ్రెండ్
అ ఇంకా
అంటే ఇప్పుడు నేను గుచ్చినానుకో సోమేష్ అనుకో గమ్మునుంటాన్ నొప్పున్నా కాని ఆశ అన్ కో ఆహా అ నీ ఆ పిల్ల బాధపడతది అప్పుడు బాధని చూసి కూర్చోవాలి అనిపీదు
పో మాకు నొప్పులు ఉండవు
మీరు నొప్పు ఉన్న కానీ కంట్రోల్ చేసుకుంటారు ఎక్ష్ప్రెస్స్
అదే మది
నేనైతే సోమేష్ కి గుచ్చానసలు బా బ్లడ్ అయితే చాలా వచ్చింది ఫస్ట్ నాకు పెట్టడం రాల మళ్ళీ సెకండ్ చిన్నపిల్లలు దాంతో చేసా అప్పుడు గు పోయింది లోపలికి ఒకసారి నీ మీద కూడా ప్రాక్టీస్ చేస్తా
వద్దు వద్దులే నా మీద వద్దులే నాకు నొప్పుంటాయి ఆశకి మా మాకు నొప్పులుంటాయి
వంశీ ఏమి వ నా మీద సర్లే నువ్వు నా మీద జై నేను నీ మీద చేస్తా
సరే
ఉ ఏం లే కొట్టేద్దాం లే
ఓ
నేర్చుకోవలి వంశీ రోజుకి ఒక గంటైనా ఇంజెక్షన్ వా హమ్ అప్పుడు నువ్వు తీసుకుపోతాన్నావు కదా వంశీ ఫిఫ్త్ ఇయర్లో
అప్పుడంటే ఆశ పని ఇష్టం
యా చి ఏంది వంశీ అట్ట తిరిగి ఇట్ట తి మీరి ఎ అన్న చోటికి వస్తావు
ఆహ్ లేదబ్బ అప్పుడు ఏదో మీ మీద ఉన్న అభిమానం తీసుకోపోయినా నీ మీద ఉన్న అభిమానం ఆ చెప్ప ఉన్న ఉన్నా ఉన్నా ఇంకా
ఇంకేం ఉంది వంశీ
హ్ మిస్సై పోతున్న హే నేను చా
ఆహ్
మిస్ అయిపోతారు మళ్ళీ నూ
నీ కానీ
హ్మ ఆదివారం ఇంటికొచాలే రేప్ మీ ఇంటికి యోత్తాలే బండి ఎస్కొనీ.
సరే నేను ఆదివారం ఇంట్లోనే గదా అమ్మరాయ్ కాసెట్
ఆహా ఆడికి పోయి ఏం చేస్తావూ.
కాన్ఫిడెన్స్ ఉండదు.
ఏం కాన్ఫరెన్స్సు
యాంటిమైక్రోవైబ్స్ కి వర్క్షాప్ ప్రోగ్రామ్
నేన్ బానే చెప్పినా వంశీ నీకు ఇనపడ్లలా. యాంటీ మైక్రోవెల్స్ టీవాచ్ ట్రిప్ ప్రోగ్రామ్.
ఆహ్ ఆహా
వస్తావా నువ్వూ.
వొద్దులే రోషిని నువు ఆరోగ్యంగ ఉంటె నేన్ ఆరోగ్యంగా ఉంటా.
ఓర్నీ
ఆ మీకైతే ఉచిత బస్సులు పెట్టారు మాకేం పెట్టారూ.
ఆహ్ ప్చ్ మీకు మేము ఇప్పుడూ బలహీనులు వాళ్ళకే హెల్ప్ చేయ్యాలనుకుంటారు.
ఆహా
మేము ఎకనామికల్లీ నాట్ థట్మచ్ స్టేబుల్ కాబట్టే వాళ్ళ్ మాక్
అమ్మమ్మమ్మా అందు చ్చిన్లండీ పెల్పోడూ మీదీ ఓట్లే ఇప్పటివరకు చేసినాడు అంతే వాడు ఆదిళ్లకీ ఓట్లు ఎక్కువ పడతయి, మగోళకి ఏం మందు పోతే వత్తారూ ఓట్లేత్తారూ. ఆడోలు అలా కాదని చెప్పి ఒట్టేత్తారు.
ఎట్టో ఒకట్లే.
అయినా నువు ఎవరికి వేస్నావ్ ఓటూ.
నేన్ అసలు ఓటే ఎయ్యలా.
నీ నీకున్నంత ఒళ్లుకోవూ ఇంకోరికీ లేదు. ఏం చదువుకున్నవ్ తెలీదు ఓట్ ఎయ్యాలనీ.
నా కప్పుడు రాలా ఓటు.
మాకు వచ్చింది కదా మరి నీకు ఎందుకు రాలా.
నేను అప్లై చేసుకోల
వేస్టు నువ్వు దేనికి పనికి రావు వేస్టు. నీకు ముందే పెళ్లి చేసేయాలా.
నువ్వే కదవంశీ దేనికి పనికిరావంటున్నవ్. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకేమి పనికొస్తాను.
పెళ్లికి ముహుర్తాలయీ.
ఇంక ఇలాంటి చిన్న చిన్న వాటిలకి ఇగ పెళ్ళే అంటే. ఇంక అంతే ఆ ఫ్యామిలీ పోతది.
నీచే నీక్ చేసేయాలి మల్ పెళ్ళి దగ్గరలో పెళ్ళి చేసేయాలి. ఓ రెండు మూడు నెలల్లో పెళ్ళి చేస్తే బాగుంటాది.
ఇ నీనోటితో అన్నద్దు వంశీ.
నీకు పెళ్ళైతాంటే నేన్ అప్ ఓ నెల రోజులు కల్లు తాగుతూ ఎగురుత తాటే
దేవరాని పెళ్ళిలో చిందేస్తున్నాడు. అంటే టా టటా టా టాటటా డ
రోషీని పెళ్ళితే నీ మొగుడిని పక్కకు వాడుతాదా ఇదీ
అ
నీ మొగాడుని కొడాతంటే నా పదిస్ ఇత్తవ
చెప్తాన్ వంశీ
ఆ ఏం చెప్తావ్ నాకు ఫస్ట్ నవ్వొత్తది
ఆ టన్ విడ్స్ ఆ ఉండు కట్ చేస్త